హలో
అవును మీరు అమూల్యనా ఎలా ఉన్నారు
చాలా బాగున్నాను మీరెలా ఉన్నారు
బాగున్నాను నిజానికి నీకు ఒక విషయం గురించి చి మాట్లాడడానికి కాల్ చేశాను
అవునా సరే మాట్లాడదాం చెప్పండి
నేను మీకు చెప్పబోయే టాపిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఈ మధ్య చాలా ప్లేసెస్ లో ఏఐ గురించి మాట్లాడుకుంటున్నారు చ చించుకుంటున్నారు నాకు కొంచం తెలుసు కానీ ఇంకా క్లియర్ గ ప్రాపర్ గా తెలుసుకోవాలని అనుకుంటున్నాను
ఓకే
ఆ ఇప్పుడే కాదు భవిష్యత్ లో కూడా ఏ ఐ చాలా ముఖ్యమైన టెక్నాలజీ జీకా అవుతుంది
అవును నిజమే
ముందుగా ఒక చిన్న క్వశ్చన్ అసలు ఆర్టిఫిషియల్ ఇ ఇంటలిజన్స్ అంటే ఏంటి
అదొక టెక్నాలజీ ఎలా అంటే ఆ ఎలా అంటే ఏమంటారు దాన్ని
నేను ఒక డెఫినేషన్ తెలుసుకున్నాను నేను చెప్పొచ్చా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఆ ఆ రోబోట్స్ మనుషుల్లో ఆలోచించడం ఆ లెర్న్ చేయడం ఇండిపెండెంట్ గా మనిష్ ఆలోచించడం నిర్ణయాలు తీసుకోవడం డెసిషన్ మేకింగ్ వంటి పనులు ఈ రోబోట్స్ చేయ్యగలిగేవి ఆ రోబోట్స్ రోబోట్స్ లో ఏఐ టెక్నాలజీ అనేది ది ఉంటది సింపుల్ గా చెప్పాలంటే మెషిన్స్ దట్ కెన్ థింక్ అండ్ లర్న్ లైక్ హ్యూమన్
అవును ఓకే
నిజంగానే ఇది ఆ ఏఐ అంటే లైక్ మనుషులు లేకుండానే అన్ని పనులు చేయగలుగుతదా
లేదు ఎందుకంటే ఏఐ టెక్నాలజీ మనుషులే సృష్టిస్తారు కాబట్టి మనుషుల కన్నా ఎక్కువగా అయితే ఆలోచించవు కదా
అది కూడా కరెక్టే కానీ ఆ కానీ ఏఐ వల్ల కొన్ని జాబ్స్ అయితే ఆ ఎంప్లాయీస్ అయితే లాస్ అయితారు కదా జాబ్స్ కొన్ని జాబ్స్ అయితే సో వాళ్ళకి అప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ వస్తది మళ్ళీ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కావాలంటే ఎలా
అవును అంటే ఏఐ ని ప్రాపర్ వే గా యూస్ చేస్తే మనకి ఇంకా మన ఆ ఇదేంటి ఉద్యోగాలు పెరుగుతయి
ఉమ్
లో ఉండకూడదు
ఓకే
అలా ఊ ఏఐ నేర్చుకోవాలంటే బేసిక్గా ఏం చెయాలి
ఏం చేయాలంటే ముందు ఏమంటరు ఆ కంప్యూటర్స్ గురించి తెలుసుకోవాలి దట్టు మళ్ళీ కొన్ని కోడింగ్ లాంగ్వేజెస్ గురించి తెలుసుకో కోవాలి మళ్లీ ఆ ఏఐ టెక్నాలజీ ఎంఎల్ డీప్ లర్నింగ్ వీటన్నిటి గురించి అవగాహన ఉండాలి మళ్ళీ దాంట్లో చాలా ఇంజనీర్స్ ఉంటరు ప్రాప్ట్ ఇంజనీర్ ఇంకా చాలా చాలా ఇంజనీర్స్ ఉంటరు ఇలాంటివన్ని
సో సో వీటికి గూడా ఆ హ్యూమన్ రిక్వైర్మెంట్ కావాలి సో అట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి జాబ్స్ కూడా మనుషులు అవసరం కాబట్టి నాకు తెలిసిన ప్రకారం ఇప్పటి నుంచి ఏఐ గురించి తెలుసుకొని నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ మళ్ళీ దాంట్లో ల మళ్ళీ దాంట్లో ల్యాక్స్ ల్యాక్స్ ఆఫ్ మనీ ఎర్న్ చేయొచ్చు
అవును మరి మీరు మీ డైలీ లైఫ్ లో ఏఐ ఎలా ఉపయోగిస్తున్నారు ఎలా వాడుతున్నారు
నా డైలీ లైఫ్ లో నేను లైక్ నాకేమైనా ప్రాజెక్ట్స్ ఉంటే నేను హెల్ప్ తీసుకుంటాను ఏఐ నుంచి లైక్ నెంబర్ ఆఫ్ ఏఐస్ ఉన్నాయి మార్క్ ర్కెట్లో ఏఐ ఆ గూగుల్ ఏఐ చాట్ జీపీటీ జమీన్ ఐ ఐ చా ంటు నోట్ జిపిటి నోట్ బుక్ ఎల్ ఏమ్ ఇంకా చాలా చాలా ఉన్నాయి సో ఒక్కొక్క దాని కి సపరేట్ సపరేట్ ఆఫ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. మనకి ఎట్లాంటిక్ కైండ్ ఆఫ్ కా రిక్విరెమేంట్ కావాలో న్ మా ఏఐ యూస్ చేస్తూ మన పని మనం చేసుకోవచ్చు లైక్ ఆ నై ఎయిటీ పర్సంట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కానీ మొత్తం ఏఐ చెప్తది మనకి అర్ధమయ్యేలాగా చెప్తది. మనకి ఏం కావాలో కూడా చెప్తది సో అది చాలా యూస్ఫుల్ అవుతది.
నేను నా డైలీ లైఫ్ లో ఫేస్ రికగ్నేషన్ ఆ మొబైల్ అన్లాక్ కోసం యూట్యూబ్ రికమెండేషన్ సో ఆన్లైన్ షాపింగ్ సజెషన్స్ ఇవన్నిట్లో వాడుతాం టం ప్రాజెక్ట్స్ చేయడానికి వాడుతుంటాం
ఊ
అన్ తెలియకుండానే మన డైలీ లైఫ్ లో మొత్తం ఏఐనే ఉపయోగిస్తున్నాం అన్నమాట
ఓకే అవును ఈ మధ్యకాలంలో చాలా మంది యూస్ చేస్తున్నారు ఇంకా ఇంకా ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ల అయితే లైక్ వాళ్ళు ప్రీకేజీ లో ఉన్నప్పటి నుంచే వాళ్ళకి తెలుస్తుంది ఏ గురించి బట్ ద డిసడ్వాంటేజ్ ఈ జనరేషన్ వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి క్రియేటివిటీ ఉండదు మైండ్లో. లైక్ జస్ట్ వాళ్ళు ఆ ఏఐ ని ఫాలో అవుతారు వాళ్ళక్ థింకింగ్ అనేది ఇంకా పెరగదు. అంతే షోవర్లో డంప్గా ఉండాల్సి వస్తుంది అప్పుడప్పుడు దీనికి మీరేమంటారు మీరు దీన్ని ఎలా చే
అవును దానికి అన్ని అడ్వంటి తేజెస్ లైక్ పనులు తొందరగాయ్ పోతాయి అండ్ ఎర్రర్స్ తగ్గుతాయి తప్పులు తగ్గు తాయి లార్జ్ డేటా బిగ్ పెద్ద డేటాని కూడా సులభంగా విశ్లేషించవచ్చు. కే అలాగే అడ్వంటీస్ అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఉద్యోగాలు పోతాయి. ఎక్కువగా ఆధారపడి డిపెండ్ అయిపోతాం ఏఐ మీదా ప్రైవసీ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇం ఇంకా ఈ మధ్య చాలా ఏరియాస్ లో సెక్టర్స్ లో ఏఐ వాడుతూ ఉంటాం హెల్ హత్ కేర్ లో, ఎడ్యుకేషన్ లో, అగ్రికల్చర్ లో ఫినాన్స్ లో అన్నిట్లలో ఏఐ వచ్చేసింది.
అవును నిజం మీరు చెప్పింది కరెక్టే కానీ కొన్నిసార్లు ఏఐ కూడా తప్పులు చేస్తా ఉంటది. సమ్టైమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం హెల్త్ కేర్లో చూసుకుందాం సమ్ ఏదో ఆపరేషన్ క్రిటికల్ ఆపరేషన్ అనుకున్ అనుకుందాం సంథింగ్ ఏదో మిస్టేక్ అల్లి ఆ పేషెంట్ లైఫ్ పోతది. ఇప్పుడు రెస్పాన్సిబుల్ ఎవరు తీసుకుంటరో ఒక ఏఐ మీద నెట్స్తారా లేక లేకపోతే రెస్పాన్సిబిల్ లేకుండా ఉన్న ఆఫీసర్స్ మీద అంటారా లేకపోతే ఏఐ ని క్రి ఎడ్జెసిన వాళ్ళని అంటారా ఎవరిని అంటారు. సో దానికి మీ సమాధానం
అంటే రో ఏఐ తో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నా ఇంపార్టెంట్ ఏరియాస్ లైక్ హెల్త్ కేర్ కానీ కేషన్ కి వచ్చేసరికి ఏమైనా తప్పులు జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోలేరు అన్నిీ ఏఐ కరెక్ట్ గా ఇవ్వ ఇవ్వాల్సిన అవసరం లేదు
అవును
ఆ సపోస్ అగ్రికల్చర్ చూసుకుంటే ప ల పరిస్థితుల కోసం ఫార్మర్స్ వాడతారు అవి ఒకవేళ ఏ తప్పుగా చేస్తే పంట మొత్తం పోతది అలాగే హెల్త్ కేర్ లో చూసుకున్నా ప్రాణమైపోతుది కానీ అడ్వాంటేజెస్ ఏంటంటే ఏఐ ద్వారా డాక్ క్టర్స్ చాలా ఉపయోగపడుతుంది డాక్టర్స్ కి డిసీజ త త్వరగా ప్రెడిక్ట్ చేస్తున్నారు ఆ ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఏఐ తో ఉంటాయి ఆ టటు డిసఅడ్వాంటేజెస్ ఉన్నాయి ఈ టూ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి కానీ మనం మనకు నాలెడ్జ్ ఉండాలి బేసిక్గా ఏది చెయాలి అనుకున్నా దాని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాల అనుకున్నా కూడా
ఏ సన్నీ కానీ దానికంటూ కొన్ని కొన్ని కండిషన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టాలి
అవును లిమిట్ లో వాడాలి అంటే అన్ని తెలుసుకొని వాడాలి కరెక్ట్గా
లైక్ ఇంగ్ ఇంకా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలా చాలా వాడుతున్నారు ఏఐ ఇమేజెస్ ఏఐ క్విటె క్రియేటెడ్ ఇమేజెస్ ఇలాగా సో దాని వల్ల మన ఫొటోస్ అన్నిీ లీక్ అవుతున్నాయి ఏఐ తీసుకొని సో ఏఐ అలా చేయకుండా అన్ని ప్రైవస్ మగా ఉ ఉండడం ఉంచుతే చాలా బాగుంటుంది
అవును ఏఐ సొసైటీని చాలా ఇన్ఫ్లయెన్స్ చేస్తుంది ఆ ఎలా అని మీరు అంట అనుకుంటున్నారు
బెస్ట్ ఎగ్జాంపుల్ అనేది సోషల్ మీడియా సో ఈ సోషల్ మీడియాలో చాలా చాలా ఫేక్ గా జరుగుతా ఉంటాయి ప్రైవసీ ఉండదు ఇంకా ఉంటాయి ఇంకా చాలానే ఉ ఉంటాయి ఇంకా
మీరు స్టూడెంట్స్ ఏఐ ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు
స్టూడెంట్స్కి దానికి అడ్వాంటేజెస్ ఉన్నాయి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి స్టూడెంట్ కి అడ్వాంటేజెస్ ఏంటి అంటే వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలి అని అంటే అది ఏ అనేది మంచిగా ఆ మంచి చెప్తుంది మన ఎలా ఆ ఎలా చేయాలి ఎలా చేయాలి ఏం చేయాలి ఇలా చదువుకోవాలి అని అది చెప్తది ఇంకా డిసడ్వాంటేజ్ ఏంది అంటే అంటే లైక్ మొత్తం ఇంకా దాని మీదే డిపెండ్ అయిపోయి వాళ్ళ వాళ్ళకి కావాల్సిన ప్రాజెక్ట్స్ కానీు నోట్ బుక్స్ కానీ వాళ్ళు ఏం చదవకుండా డైరెక్ట్ సమ్మ రైజ్ చేసుకొని దాంట్లోన్న డెప్త్ వాళ్ళకి తెలియకుండా వాళ్ళకున్న క్రియేటివిటీ స్పేస్ రాదుంకా ఇంకా ఇన్నోవేషన్ స్కిల్స్ ఉండవు ఇంకా ఇలా ఇలా అవుతా ఉంటాయి సో అది ఇంకా
అవును ఆ ఏఐని తప్పుగా వాడినా కూడా సమస్యలు వస్తాయి ఉదాహరణకి ఫేక్ వీడియోస్ డీప్ ఫేక్ వీడియోస్ చేయడం గానీ ప్రైవసీ ఇష్యూస్ గానీ ఆ కొన్ని డెసిషన్స్ వయి చాలా బయాస్ట్ గా ఇస్తుది
అ
్లే అదే ఫ్లేవర్ ఫుల్ గా ఇస్తుది ఒకరికి అందుకే ఇప్పుడు రిసోట్ చర్స్ రెస్పాన్సిబుల్ ఏఐ మీద చాలా ఫోకస్ చేస్తున్నారు
అవును
అంటే అదేంటంటే ఏఐ ని వాడడంలో క్ తెలిసి ఉండాలి ఎలా వాడాలి ఎంత వరకు వాడాలి అని
అవును సో మనం ఏ అఐనా మంచి పద్ధతిగా ఎలా కావాలో అలా మాట్లాడు అలా నేర్చుకోవాలి వాటిని అలా యూస్ చేసుకోవాలి
ఓకే సరే అమూల్య చాలా మంచి స్స్ అకాష్టం జరిగింది నీ టైం కి చాలా థ్యాంక్స్
సేమ్ నేను కూడా అదే ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ